ఆ మిద్ది పైకిరా
కళ్ళు చాలనా మంట చేస్తున్నాయి లైటింగ్ కు
మీ అప్పుడే ఆ పాప ఫోన్ చేసిందా, ఆ పాపతో రిసీవ్ కాల్ ఒకటొచ్చింది. నీలా నీలా
ఆ
ఎనైతే అన్ని చేస్తా ఎమ్ తో కొంత పన్నీలే అని ఆ పాప
అంటే ట్వంటీ ఒకేళ ఇప్పుడు ట్వంటీ కాకుండ తక్కువ జేస్సే తక్కువ వడతాది అంతేవా
ఆ
ఎందుకు పడ్తది పడదు సబ్మిట్ కొట్టాలి కదా ఖచ్చితంగా అవునా ఈ మంత్ లాస్టా డబ్బులు వడేది
ఈ మంత్ లాస్ట్ తర్వాత లేట్ గా చేసిన వాళ్ళకి నాకు తెలిసి లేట్ గా వచ్చిన వాళ్ళకి ఏప్రిల్ లో ఉంటుంది.
ఏప్రిల్ లాస్ట్ మ్మ్ పడ్తే సాల్లే మ్మ్ అమ్మా డబ్బు లేదంటన
అమ్మ నెక్స్ట్ మా అమ్మ వెయ్యదు, నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తుంది. అంతే నేను కూడా ఎక్కువ బలవంత పెట్టను ఎంతో గొంత.
సర్లే పెట్టకుంటే మనిలే నేను చెప్పేదేంది ఎగ్జామ్ ఫీజు
ఎగ్జామ్ ఫీజు అందుకే నేను చెప్తాండేది ఎగ్జామ్స్ ఫీజు నేను చెప్పనే చెప్పలే ఇంగ మర్చిపోయా అమ్మ
మళ్ళీ అది కొన్నాక ఉండదు కదా ఎంత పెట్టి ఇప్పుడు డౌన్ పేమెంట్ ఆ అంత క్యాష్ లేకపోతే ఇన్స్టాల్ మెంట్
ముప్పై వేలు ఫీ ముప్పై వేలు ఉంది ఇప్పుడైతే తర్వాత కట్ట అయ్యేది కట్టాల్సినది ఉంటే ఈఎంఐతో కడతారు
ఏం స్కూట్ తీసుకుంటానంట
హ
ఏది తీసుకుంటారంట స్కూటీ
ఏమో తెలేదు ఇంకా ఇప్పుడు వెళ్ళారనుకుంటా నాకేం చెప్పలే వాళు
సన్నగాండేది తీసుకోమ నూ నేర్చుకోవచ్చు
ఏదో ఒకట్లే వాడికి ఇష్టమైంటే సాల్
వాడికి ఇష్టమైన దగ్గర కానీ నువ్వు కూడా నేర్చుకోవచ్చు అంటున్నా అంతే నేర్పిస్తారు కదా మీ తమ్ముడు నేర్పిడా.
నేర్పిస్తాడు
ఈసారి ఇంటి వోయేటప్పుడు మా ఇంటి సైడ్ నుంచి పోదాం లే ఈ బాబిగాని తో బండి ఇప్పిచ్చుకుంటా స్కూటీ ఉందా వాని కాడ, నే నేర్పిస్స
హ నా మా ఊర్లో అయితే బాణే వచ్చిపోచ్చు స్కూటీ రోడ్లు ఫ్రీగా ఉంటాయి కానీ నిన్నే సుకుంటానో లేదో అదే డౌట్ సైకిల్ కే ఎన్ని కష్టాలు పడ్ న్నాను
రాద
అయినా రా అయిన రాదు అది
సైకిల్ రాకుండా నీకు బండి అడచ్చదుంగా
ఎందుకు రాదు బ్యాలెన్స్ ఒకటి నేర్చుకోవాల అంతే కదా
పోట్టి ఉండవు కదా కాళ్ళంతాయో లేవో అని
అందుతయిలే
అంతయ మీకు కొముడ్ నువ్వు గూడ బూట్లు కొంటే సరిపోతాది టే బాగుంటది
మౌని ఇంకా నైట్ క చేస్తా అని చెప్పింది పిన్నీ కాల్స్
అ నైటు నేనే మాట్లాడతాను నేను అందుకే చేయమడిందిబ్బా ఇప్పుడు
ఆ వాళ్ళు అదే చెప్పారు నేనేం చేస్తా ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకుందాం మనం అయిపోతే పక్క క్క వాళ్ళ చూసుకుందాం మనము
రేపుకిదా లాస్ట్
ఇప్పుడు లే అది మహితాకి వచ్చిందా మెసేజ్
నాకొచ్చింది
ఆ
అందరివుంటాయి స్వామి ఒక్కొక్కరికొక్కోటిగా అట్లేమి ఉండదు అనుకుంట అందరికిీ ఒకేసారే లే
ఓహో
హ ఎగ్జాంపుల్గా ఎట్లా ఎవర్నడగాలో అర్ధం గాట్లే మా పెదనాన్ని అడుగుదాం అంటే మా పెదనాన పాపం మొన్నే ఐదు వేలు వేసిన నాలుగు వేలు వేసినాడు మళ్ళీ ఏం అడుగుతాం బాగుండదు మంత్ మంత్కు అడుగుతే ఏంబావుంటది అవ్ మసూద సిన్మా చూడాల ఎట్లా చూడదో ఏదంతా ఉంటుది
ఐబొమ్మలో ఉంది యూట్యూబ్ లో గుడా ఉంది
సిస్టమ్
యే ఆ సినిమాగ్ భయం పడిపోయిన
అదే అంత ఏంచే అంతే
ఆ సడన్ గా వస్తుందా భయమే పోతుంది అంతా చంపుకునేదే ఆ మసూదా మసూదా దయ్యం బాగుంటుందయినా భూర్కా యేస్కొని ఉంటుంది
పెళ్లి జేసుకుంటావా
హు
అవునా అంతే
ఒక వంశంనే చంపేస్తుంది ఆ దయ్యం చిన్నబ్బుడు
వామిలో ఉంటదదేనా సిన్మా
అంటే యా మేమిట్లా
నిసప్ప సొప్పంటే తెలీదా
అదేలే వాము ఉమ్ ఆవులికేస్తామే అవి కదా నాక్ వామి బావి అట్ల వినిపించ
బావ నీనప్పుడన్న ఎందుకంటాను
చిన్నప్పుడు మాక్ గోర్లు ఉన్నాఅంట
మాగూడుంటాయి ఆ
చెప్పేది విను లకపోతే చెప్పాకని చెప్పఅంతే
చెప్పు చెప్ప ఊరికెనేనే
ఉమ్ ఆ అప్పుడేంచే సర్ అంటే మామ్ అమ్మమ్మ వాళ్ళు అంతా నిద్ర ఒకరు తర్వాత ఒకరు మాట్ టాడాలని తెలీదా నీక
సరే సరే వూరికేలే చెప్పు చెప్పు
అందరూ నిద్రపోయిన తర్వాత అవ్ ఇప్పుడు అంటే గుడికెలు కదా ముందు కాలంలో ఆ ఆ అవి తొందరగా తోలుకొని వెళ్ళిపోయారంట పొద్దునే చూసేసరికి ఎవ్వరు లేరంట మా ఊరొ ల్లే ఎవరో అవన్నీ ఎత్తి తోలుకొని ఎళ్ళిపోయినారంట ఉమ్ అది ఎవరో తొలకపోయిన తెలుసు అంట కన్ఫర్మ్ గా తెలీదు
అడగాల్సింది
మా అమ్మమ్మతో అడిగితే ఎవరు అనేది వాళ్ళు ఇప్ ప్పుడు చూడు ఆ ఇట్ల ఒకరుకు మోసం చేశారు కాబట్టి వాళ్ళ వంశం అంతా అట్లే చనిపోతూనే ఉంది అని చె ఫస్ట్ వాళ్ళకి ఒక కొడుకుండా
మ్మ్
అ
సినిమాలోన ఈ మస్త్ సినిమాలోదా ఇది
ఏ
హ్మ్
మాది చెప్తా అన్న మా ఇంట్లో జరిగిండేది
ఆ చెప్పు చెప్పు ఆ మసూద చెప్
ఉమ్ కాదాడ వాళ్ళ కొడుకున్నా వాళ్ళ కొడుకు చిన్నప్పుడే చనిపోయ పాపం మాకంటే ఒక సంవత్సరం పెద్ద యాక్సిడెంట్ అయి పాపం చెనిపోయాడ్
ఇది బైక్ యాక్సిడెంట్ కదా
ఆ వాళ్ళ నాన్న వాడు పోతా ఉంటే యాక్సిడెంట్ అయింది ఆ ప్లేసే అంత తెల్సా ప్లేస్ లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ యాక్సిడెంట్ లు జరిగినాయి అక్కడ ఆ ఊరు అంటేనే భయం ఐతుంది నాకు ఆ ఊరికే పమ్ పంపి పీరు మా అమ్మమ్మ మా అమ్మ మా అమ్మ వాళ్ళు ఆ ఊర్లో దయ్యాలు కూడా ఉంటాయి తెలుసా ఇండ్లు పక్కనే ఉమ్ ఊరేసుకొని చనిపోవడాలంట అన్నీ సూసైడ్లే వాళ్ళూర్లో మా ఊరు కాదాడ
మీ తముడు ఒకేళ బండుంది కదా పోవద్దని చెప్ ప్పు అక్కడ సైడ్ అందుకు
ఆ మా మామ వాళ్ళూరు అందుకే మా అమ్మ వాళ్ళు అక్కడ మాకు పంపిని కూడా పంపీరు ఎంత జాగ్రత్తగా పోయినా కూడా ఒక రోజు రెండు రోజులే వచ్చేస్తాం అయినా ఏందో వాళ్ళ కొడుకు చనిపోయెనా తర్వాత వాళ్ళ నాన్న కూడా మంజం మందు తాగి తాగి క్యాన్సర్ వచ్చిందంట ఉన్నట్టుండి ఇంట్లో చనిపో పోయాడంట ఒక వన్ త్రీ మంత్స్ అయింటుంది తర్వాత అయిప్పకే మళ్ళీ ఇంకొక కూతురుంది అయాక పెళ్ళ అయింది అక్క కూడా ఇంతవరకు పిల్లలే పుట్టలేదంట అందుకే పాపాలు చేయకూడదు ఎవరికైనా ద్రోహం చేస్తే అట్లా అవుతుందంట
నేను వర్జి జి నా
హు
ద్రోహం ఎంతవరకు నిజమో తెలీయదు కానీ అది పాపం పెద్ద పాపం కదా అట్లా పొయి చేస్తే
ఆ బ కొంతమంది బతికేదే అవి ఉన్నాయని బతుకు కుతుంటారు మళ్ళీ వాళ్ళు దాన్నే లాక్కుంటే ఇంక వాళ్ళు ఎట్ల బ్రతుకుతారు పాపమ్ మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది
అట్లా కాదు దాని గురించి అని కాదు అది అంటే చేసిన దొంగతనం గురించి అని కదా నేను చెప్పేది మామూలు ఇది అమ్మాయిల విషయం లో పిల్లలు పుట్టకుండా కొందరు ఉంటారు పాపం ఎంత నరకం మా తాలూకా
ఆ పాపం ఎంత మంది అదే అబ్ బ కానీ కొంతమందికి పిల్లలు పుట్టుకోవడానికి కారణం అమ్మాయిలది కాదంట అబ్బాయిలదే అంట కానీ అనేది మాత్రం అమ్మాయిలతోనే అంట
అంత సీన్ లేదులే అబ్బాయిలు ఆ అందరికని చెప్పాను అబ్బాయిలు ఉంటదేమో చానా రేర్ అట్లా అబ్బాయిలకి తెలుసా
మాకు సైన్స్ లో చెప్పారు
సైన్స్ లో చెప్పడం వేరు ప్రాక్టికల్ వేరు అబ్బాయిలు అదే చెప్తన వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళని చెప్పేది సైన్స్ వళ్ళు అట్లా వాళ్ళ పెళ్ల్ అల ఉంటదని పెళ్లి చేసుకుంటే ఇంకా నో యూస్ అమాయిల కి
హూ
నినే తరువాత బీన్ వాడే అట్లే
నయనతార హస్బెండా
అందుకే నే హాస్పిటల్ నుంచి స్పెమ్ అది అట్లా చేపిచ్చుకుని పిల్లలు
అవునా
అ
ఆహా వాడిదే కానీ వేరే ఆవిడికి ఇచ్చి పిల్లలకి క నిపిచింది ఆవిడికి అందం పోతుందని ఆవిడా మంచు లక్ష్మి అవును స్వామి నీ తలేదుల ఆ అంతే పిల్లలు పుడితే కా నీకు తేలిదులే తెల్సింది ఈ తెల్సినల్ చె వినడం నేర్చుకో తెలుసు నొడే బిల్డ్ అప్ చెయ్యాకు
సరే కట్ చేసి మళ్ళీ ఎత్తనా
సరే
అట్లే ఉండు చేస్తా బా
లెవెన్ మినిట్స్ అవన్నీ లే
అదే లేవెన్ ట్వంటి సెకండ్స్ మళ్ళీ చేస్తా లెవెన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్, థర్టీ సెకండ్స్
హమ్
అంతే మరి నైట్ ఫుడ్ ఏం చేస్తాము
సరి మత టమాటా ఆనియన్ ఉందంతే ఇంకేం లే బియ్యం కూడా అయిపోయి వచ్చాయి
డబ్బులు లే నేను డబ్బులు అడిగాలంటే నాకు ఎవన్ని అడగాలో అర్థం కావట్లే
టైమ్ అయ్యింది. చూడు మళ్ళీ డిస్క్ కానెక్ట్ అయిపోతుంది.
ఓకే ఓకే సరే అయితే